హలో!
ఎన్ బాగున్నారా అండి.
బాగున్నమండి. మీరెలా ఉన్నారు?
అవునా అండి బాగున్నానండి. ఏం లేదండి ఇప్పుడే బోలిషిన అండి ఇప్పుడే
ఓహో
మీరేం చేస్తున్న
కాలి ప్రస్తుతానికైతే ఖాళీగనే ఉన్నా
నమ్మలేం పిల్లల్ లేరా అండి మీకే
అండి
పిల్లల్ లేరా
కెళ్ళింరండి ఉన్నరు పిల్లలు గని ఆటకెళ్ళింరు.
తే
లేద్ లేదండి ఆటకెళ్ళింరు. మా వాడ్ ఒకడు సైకిల్ పట్టుకొని ఎళ్ళిండు. ఒకడ్ అచ్చి ఒకల్ అచ్చేసీ ఆమె ఎక్కడికెళ్ళిందో తెల్వది ప్రస్తుతానికైతే
ఎందుకండి వాళ్ళ మమ్మీ మీరు చూడరా అండి.
వాళ్ళ మమ్మీ జూడదండి వాళ్ళన్ వాళ్ళ మమ్మీ ఎప్పుడూ బిజీ ఉంటది.
అవునా అంత బీసీ ఏముంటదన్ ఏమన్న వర్క్ చేస్తారా జాబ్ ఉందా?
లేరండి వర్క్
మరి బీసీ అన్నర్ అయితే
మది కాలీ కూర్చుని ఉండడమే వర్షాలు ఉంటే ఏదో పని చేసుకోవాలి ఎటని వెళ్ళాలి.
ఏం చేసార ఏం చేసారాండి లంచ్?
పత్తిత్తులు
ఆ ఏం లంచ్ లంచ్ ఏమి తిన్నారా అసలు?
తిన్నం
హ ఏం కరీ?
పెరుగు, ఫ్రై చేసేసిన
పెరుగు ఫ్రైకి రోజ్ చేస్తారా అండి?
ప్రయాణ అంటే అందులో ఉల్లిగడ్డలు ఆ
ఉ
ఆవును ఇంత జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు
అవును
లేసి చాన్ పోపేయాల పోపేసి పెరుగుపోసి దాని మీదికెళ్లి ఇంత కారం వేసి మిదికెళ్లిని పచ్చి ఓ పచ్చి చున్నిగడ్డలు వేసి ఇంత కొత్తిమీర ఆక ఏసి మంచిగా కలిపి దించేసి తినాలి.
అంటే దానికి ఫ్రై అన్నది కదా పెరుగు మర్రేసిడు అంటారు కదా అండి.
ఇంగా కొంచెం వెస్ట్రన్ స్టైల్లో లో చెప్పాలంటే ఫ్రై అని చెప్పేసినామ అంతే. ఇంగా మా భాషలు వచ్చేసి దైఖడి
ఓహో టై కాడ అదే ఎక్కువ శాతం టై కాడే అంటారు.
నిదిగారు మా భాష ల్లే మొత్తమేది మోటు బాచ వచ్చేసి పెరుగు మర్రేసుకొని తిన్నాం మేమని చెప్పాల.
అవునా ఓన్లీ తెరుగు పెరుగు మరేషి కేం కర్రీ చేయలేదా?
కర్రీ ఏం లేవండి వేసవి కాలం ఏం దొరకట్లేదు, వర్షాలు లేవు.
ఆ
ఆకుకూరలు తిందామన్నా ఇప్పుడు లెవ్వు ఎక్కువ.
అవ్
మార్
పెరుగుడ్ డైవేరా లేకపో ఆ దూరమా లాంగ
హ లాంగ్ అంటే ఒక సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటాయి.
మరి ఎట్లా అండి డైలీ ఎట్లా తీసుకొచ్చు
డైలీ ఏం లేదు వారానికి ఓసారి ఏచ్చుకోవాలి.
వారానికి ఒక్కసారి వెల్తార ఎందుకు మీ దగ్గరకి ఎవరైనా అమ్మడానికి రారా? అ సరే
ఒకప్పుడు వచ్చేవాళ్ళు వేసవికాలం గదా వాటర్ లేదు వాటర్ లేక వాళ్ళకి ఇంకా వెళ్ళడం లేదు
అంటే వర్షాకాలం వాళ్ళ వస్తారు. ఎండాకాలం రరా
అంటే వర్షాలుంటే వాళ్ళకి ఇంకా వాటర్ సోర్స్ ఉంటుంది కూరగాయలు అన్నది పెరుగుతాయి అ ఇప్పుడు వాళ్ళు కూరగాయలు తీస్తారు ఇప్పుడు ఏమున్నాయి ఏం లేవు కదా వాళ్ళ యాడికి వెళ్లి తెస్తారు
చేస్తారు గాని మరి ఎట్ మీరు తినడానికి ఏమైనా తీసుకొచ్చ లాంగేనా లేక మీ ఊర్లో ఎక్కడైనా దొరుకుతాయా
వస్తే అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి
అవు
ఇంకా ఎప్పటికంటే మనకు కష్టం కానీ ఎప్పుడో ఒక్కసారి
అవునా మరి ఎట్లాంటే ఇప్పుడు మీరు చక్కెర చాపత్త తీసుకోరా అక్కడ తాటే
వన్ మంత్ వన్ మంత్ లేదా త్రీ మంత్స్ కి ఒకసారి మ మధ్యలో కూడా తెస్తాం కాకపోతే ఏంటంటే వన్ మంత్ కోసారి మంత్లీ మంత్లీ తెచ్చినప్పుడు ఒక పైక పై కేజీసే సిక్స మళ్ళీ ఫోర్ కిగిస్ ఇలా తెస్తే
ఓ
ఆ ఆ ఆ ఎలాల ఇంకా
ఎవరు వచ్చినట్టున్నారు మీ సైడ్
చుట్టాలు
చుట్టాలా ఉన్నారా పోయిన్ రండి మరి
ఉన్నారు ఉన్నారు
ఉహు మాట్లాడండి మరి
సరే ఆ
ఈ మీ ఊరేనా వేరే ఊర అండి
పక్కూరు
పక్కోరా రెండా
ఆ
అవునా ఏం చెప్తున్నారు మరి
హ
హలో
ఏం చేస్తున్నావ్ ఆ ఈక్కడక్క ఉన్న మేకలు కట్టేయలేదు ఇంకా అనుకుంటా మేక కట్టేసేయండి ఇంటికా ఇంకొకటి ఉన్నాదీ నాలుగు రోజులు స్తలే నా నాలుగువేల ఇరవై
మీ ఊరిదేనా.
ఆహ్.
ఆహ్. మీకు మేకలు ఇంకా ఉన్నాయా అండి మేకాలు అంటున్నారు.
ఆహ్.
మేకలు ఇంకా ఉన్నాయా మేకలు అంటున్నారు.
ఆహ్.
మేకలు ఉన్నాయన్నారు కదా మేకలు కూడా ఉన్నాయా కదా అని అంటున్నానండి. చెప్పండి ఇంకా ఏమేం విశేషాలు మీ ఊరు సంగతి చెప్పండి చాలా రోజుల తర్వాత మాట్లాడు. తున్నాం కదా అండి.
నిజామా. చెప్పండి ఇంకా విశేషాలు ఏంటి.
మా సైడ్ అయితే వర్షాలు లేవండి మీ సైడ్ ఎట్లున్నారు.
ఎక్కడా లేవు వర్షాలు.
ఛ్.
పరేశానండి.
అవునా. అంటే ఏమేం వేస్తారండి మీరు.
వస్తాయి ఏం లేదు వరి చేను అంటే పత్తి వేస్తాం.
బర్లేదా అండి మీరు.
మీ సైడ్ ఏమైనా ఉంటాయా.
ఆహ్ మా సైడు అని తీర్ల ఉంట
ఏం. అదిమేమని. ఏముంటాయి. చెప్పండి ఇంకా.
మా సైడు అన్ని తీర్లు ఉంటాయండి అన్ని తీర్లు చేస్తామండి.
అదే ఏమేమి.
మాస్లర్. అదే పొలం వేస్తాం కందులు వేస్తాం ఏష్టోలు నువ్వులు కూడా వేస్తారు.
త్రేడ్డి సీట్సా.
ఉమ్ ఉమ్.
ఇంకా విశేషాలు.
పిల్లల వాయిసు వినపడుతుంది పిల్లలు బడికి వెళ్ళలేదా. బడి స్టార్ట్ అయి స్కూల్ స్టార్ట్స్ అయినాయి కదా.
మా అమ్మాయి వచ్చేసి బడి దొంగ పెద్ద బడి దొంగ.
ఎందుకండి అలవాటు చేయొద్దా అండి.
తను అలవాటు కాదు కానీవ్వదు.
అట్లే ఎట్లా అంటారండి మరి. ఇప్పుడు ఇప్పుడు ఈ ఫ్యూచర్ లో అయితే స్టడీ ఇంపార్టెంట్ అంటారు ఇప్పుడు నుంచే పంపకపోతే ఎట్లా.
మా అమ్మాయి ఫోర్ ఇయర్సేనండి ఏం కాదు. ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు ఈజీగ చదువుకుంటుంది
ఓకే ఓకే అంటే చిన్న పాప అన్నట్ట
ఇంకా
అక్కడెక్కడైనా స్కూల్ కి వెళ్తదా అంగడి బడి స్కూల్ ఉంటాది కదా
ఆ అ
అంగళ్ళ బడి స్కూల్ అని అంటారు కదా మాతా శిషు మాత స్కూల్స్ స ని చిన్న పిల్లలకి
మాఊళ్ళ లేదు అంగన్వాడి
ఎందుకండి ప్రతి ఉంటాయి కదా ప్రతి ప్లేసెస్ లో ఉంటాయి
కనుక తెలియదు
అవునా ఏమైనా విలేజగా మరి చిన్నగా మనుషులు ఎక్కడ లేరా చిన్నపిిల్లలు ఎక్కువ లేరా మరి అట్ల ఎట్లా లేకుండా అయితే ఉండది ఎన్నోక్క చోట అయితే ఉంటాది కద
పంచాయత్ కచ్చేసి ఒకటి టి ఈ రెండు ఉంటాయి ఒకటి అంగన్వాడిీ ఉంటది దాదాపుగా రెండవ టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఆ అ ఒ ఓట్స్ ఉండాలి అందులో ఆ వన్ ఫిఫ్టీ నుండి వచ్చేసి టూ హండ్రెడ్ వరకు చిల్డ్రన్ ఉండాలి అసోంటప్పుడు అంగన్వాడీ అనేది అలౌడ్ అవుతది మా అక్కడ వచ్చేసి మొత్ త్తం తింపి కొడితే కనీసం ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ కూడా చిన్న పొళ్ళగండు కాదు కాబట్టి మొత్ మొత్తము దానికి అంగన్వాడీ ఉండది
మరి మీ పిల్లలు ఎట్లా మరి స్కూల్ వెళ్లాలన్న ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ దగ్గర ఉన్నాయా అండి
గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ వచ్చేసి ట్వంటీ వన్ నుండి అ ట్వంటీ వన్ ఉంటే స్ట్రెంతత్ ఉంటే స్కూల్ ఉంటది లేదా మినిమం టెన్ మెంబర్స్ అయి తే స్కూల్లో అటెండెన్స్ ఉండాలి లేక లేని పక్షంలో స్కూల్ మూతబడుతయి అటువంటి తరుణంలో మాకు పదిహేను నుంచి పద్దెనిమిది కిలోమీటర్లున్న అ ప్రైవేట్ స్కూలే గతి మాకు దగ్గరలో మూడు కిలోమీటర్లు ఉంది ఇట్ట్యాల స్కూల్ ఉంది కానీ అక్కడికి కంపెనీకి మాకు కొంచెం ఎలర్జీ ఉన్నది గవర్నమెంట్ స్కూలుకు మాకు కొంచెమే అద్
అలా ఇలా మాట్లాడుతున్నారండి అట్లా మరి ప్రైవేటు స్కూల్స్ వే మీ ఊర్లనే ఉన్నాయ ప్లస్ మీ దగ్గర్నే ఉన్నాయా లేకపోతే దూరం ఉంద అది కూడా క మరి ఎట్లా మరి ఎట్లా పంపుతారు మీరు
ఇట్లా ఏమున్నది ఎట్లనో మెల్లి మెల్లిగా చేసుకోవాల నడిపించుకోవాల
అలా ఎలా మరి ఎమైనా వెహికిల్స్ వస్తాయా అండి
ఆ హలో
వెహికల్స్ వస్తాయా ఏమైనా బస్సెస్ కానీవ్వండి వెహికల్స్ ఏమైనా వేరే వెహికల్స్ టు వీలర్స్ త్రీ వీలర్స్ వెహికల్స్ ఏమైనా వస్తాయాన అండి
వెకిల్స్ అనేవైతే అస్తయి
ఓన్లీ ప్రైవేట్ ఏ వస్తాయి కదా
ఆ ప్రైవేట్
అంటే మీకు చాలా కష్టం మరి ప్రైవేట్ కూడా దగ్గర లేదు గవర్నమెంట్